హలో
హలో
నమస్తే అండి
మస్తే అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మెం చాలా బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం ఆ ఖాళీగా ఉన్నామండి ప్రజెంటూ
భోజనం చేసారండి
హలో
హలో భోజనం చేసారా అండి
ఆ మార్నింగ్ టిఫిన్ చేసామండి ఇంకా భోజనం చేయలేదండి
కే ఏం టిఫిన్ చేసారండి ఏం తిన్నారు
మార్నింగ్ మేము ఉప్మా తిన్నామండి మీరేం తిన్నారండి
మేము పొద్దున ఇడ్లీ తిన్నామండీ విజువల్ గా మీరు అంటే మనం ఈరోజు ఫుడ్ గురించి మాట్లాడుతున్నామ అండి
సరే అండి మాట్లాడుకుందాం
ఈ రోజు మనం ఆ ఆహారం యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై కొన్ని విషయాలు మాట్లాడుతున్నామ అండి ఓకే ఆ మనకి మనిషి జీవితంలో ఆహారం అనేది చాలా ఇం ఇంపార్టెంట్ కదండి
అవునండి ఆహారం లేకపోతే మనకి శక్తి లేదు ఎనర్జీ లేదు అవునండి
అవునండి ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చడమే కాదు కదండి అంటే ఆరోగ్యాన్ని కాపాడే ఒక ముఖ్యమైన భాగమది నార్మల్ గా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు విటమిన్లు కనిజాలు కొవ్వులు ఇవన్నీ మోతాదులో తీస్ పోతే మన శరీరానికి అందవల్సిన పోషకలున్నీ ఏవి అందవండి
ఆవు అవునండి కరెక్టే అండి
మరి వీటినిన్నీ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారండి
హలో హలో
హలో హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తానుండి ఇప్పుడే వినిపిస్తాదీ
మీరు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారండి అంటే పప్పు ధాన్యాలు ఇలాంటివన్నీ మంచిగా తీసుకుంట అ
మేము ఆ తీసుకుంటామండి
పప్పు ధాన్యాలు అంటే మీరు సిరిధన్యాలు కూడా తీసుకుంటారా అండి అంటే జొన్నలు రాగులు
జొన్నలు రగులు సద్దలు
ఓకే ఇలాంటివన్నీ తీసుకుంటారన్నమాట
అవునండి
కే మామూలుగా మీరు ఏమేమింట
రాగులతో రాగి దోస వేస్తాము రాగి రొట్టె చేస్తాము రాగి ముద్ద చేస్తాము
రాగి జావా
రాగి జావ చేస్తాము రాగి మాల్ట్ ఇలా రాగులతో చాలా రకాలుగా చేసుకొని తాగుతామండి
అవునలేండి రాగుల్లో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఎముకలకి కూడా చాలా అవసరం. రాగులు అనేవి చిన్న పిల్లలకి కూడా పెడితే చాలా మంచిదండి అంటే? బోన్స్ స్ట్రెంత్ అనేది బాగా ఉంటుంది.
ఆ రాగులు, జొన్నలు, జొన్న రొట్టె, జొన్న ముద్ద
అవునండి పండ్లు కూరగాయలు కూడా అంటే మీరే పండించుకుంటారా అండి? మీ పండ్లు కూరగాయ లువ అన్నీను లేదా బయట
అంటే జొన్న, కొన్ని కొన్ని కూరగాయలు మా తోటలోనే పండించుకుంటామండి మేము
ఓకే. అంటే మీరు ఇంటి దగ్గర ఏమన్నా చెట్లు నాటుతున్నారా అండి ఏంటి
అవునండి మేము తోటలు, తోటలు నాటుతాము. పచ్చిమిర్చి, టొమాటో చిక్కుడు
ఓకే ఇంకా అండి అంటే పాలు, పెరుగు ఇలాంటివి బయట నుంచి
లేదండి మాకు బర్రెలు ఉన్నాయి. మేము వాళ్ళతో మేమే తీస్తాము
ఓకే
పాలు, పెరుగు, నెయ్యి మేమే సొంతంగా తయారు చేసుకుంటామండి.
ఓ పెరుగు, నెయ్యి ఇవన్నీ మీరే అంటే మీకు బర్రెలు ఉన్నాయా అండి.
అవునండి మాకు బర్రెలు ఉన్నాయి. నాలుగు బర్రెలు ఉన్నాయి.
అవును లేండి అంటే అవును, ఇంట్లో మనం బెల్లం, నెయ్యి ఇలాంటి ఇవన్నీ ఇంట్లో నేతయారు
అన్నీ మే ఇంట్లోనే తయారు చేస్తారా? అవునండి మేము ఇంట్లోనే తయారుచేస్తాము.
అవున్లేండి ఇప్పుడున్న ఆహారాలు తిని. తిని ఆ జంక్ ఫుడ్స్ అన్నీ తిని చాలా మందికి ఊబ్బకాయ షుగర్ అని, గుండె సంబంధిత వ్యాధులు ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అవునండి, అంటే ఇప్పుడు అంత ఫాస్ట్ ఫుడ్ కదండి ఇంతకు ముందు జనరేషన్
ఫాస్ట్ ఆ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఇలా అలాంటివి
అవునండి, ముందు జనరేషన్ లో అంటే పాతకాల పద్ధతి జొన్నలు, రాగోలు, సద్దలు, ముడి బియ్యము ఇట్లాంటివన్నీ తిని వాళ్ళు చాలా హెల్తీ గా ఉండేవాళ్ళండి. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ వచ్చేసరికి
అవునండి. అందుకే ఇంట్లో తయారు చేసాం.
హెల్త్ పాడవుతోంది.
అవునండి. అందుకే ఇంట్లో తయారు చేసిన అంటే చాలా మంచిది అంటే ఆరోగ్యకరంగా ఉంటారు.
అంటుంది.
అ
ఇంకా ఇంకా చెప్పండి మీరు
ఎలా స్కిప్ చేయికూడదు
అవునండి పెరుగయితే కంపల్సరీగా తీసుకుంటామండి మేము ఆల్మోస్ట్ ఇట్ ఇంటి పాలే కాబట్టి మూడు పూటలా తింటామండి పెరుగు
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు
ఉహామ్ అవునండి అయిన ఇప్పుడున్న చాలా మంది అది బిజీ జీవితానికి బోజనం కూడా సరిగా చేయరు అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది డి చాలా మందికి అది వాళ్లు అర్థం చేసుకోలేక అంటే ఏమవుతుందిలే అని ఇప్పుడు ఎక్కువ సంపాదన మీదే ఆసక్తి చూపుతారు కాని వాళ్ళ ఆరోగ్యం గురించి చూసుకునే వాళ్ళు చాలా కరువైపోయారండి
ఆ అంటే బిజీ అయిపోయినారండి లైఫ్ బిజీ పెట్టేసుకొని ఫుడ్ మీద నెక్లెక్ట్ చేస్తున్నారు
అవునండి మీరు కూడా ఎప్పుడైనా స్కిప్ చేస్తారా టిఫిన్స్ ఇలాగా
లేదండి మేము ఆల్మోస్ట్ మూడు పూటల పుష్టిగా తింటామండి
చాలా మంచి అలవాటండి నీరు మీరు రోజ్కి ఎన్ని తాగుతారండీ
ఆ ఫైవ్ లీటర్స్ తాగుతామండి
కండి
వాటర్ కూడా బాగా తీసుకుంటాము కోకోనట్ వాటర్ తాగా తాగుతాము మజ్జిగ తాగుతాము చెరకు రసం తాగుతాము
ఇప్పుడు సమ్మర్ కదండి
అవునవునులేండి అయినా ఆహారాన్ని మాత్రం ఎక్కువగా వృధా చేయకూడదండి
అ అందుక ఇప్పుడు సరిగా
చెప్పండి
ఇప్పుడు సరిగా ఫుడ్ తినక చాలా వ్యాధులకి గురవుతున్నారు కాబట్టి అందుకే మే మూడు పూటలా ఒక పూట టిఫిన్ చేసుకుంటూ ఒక పూట ముద్ద ఒక పూట రైస్ అలా చేసుకొని తింట టమండి
అవునులేండి అంటే ఒక పూట టిఫిన్ ఒక పూట మిల్లెట్స్ అంటే అదే రాగుల అంటే సిరిధాన్యాలు చిన్న ధాన్యాలు ఇంకొక పూట బియ్యం అన్నమాడుకుని ఓ చాలా చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తాం రండి మీరు చాలా సమతులను ఆహారం తీసుకుంటున్నారు
అవునండి
అయినా చాలా మంది ఆకలితో బాధపడుతున్నారండి అయిన మన ప్రపంచంలో
చాలా మంది ఉన్నారండి
అందుకే మనం అంటే అందుకే అండి రెస్టారెంట్స్ విళ్ళిన ఇక్కడికెల్లిన మనకి అవసరమైనంత మాత్రమే ఆర్డర్ చేస్కోవాలి చాల చాల ఆర్డర్ చేసుకోవడం అది తినలేక దని ప చేయడం వృతా చేయడం ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారండి పెళ్ళిళ్ళలో కూడా అంతే అంటే అధికంగా పెట్టేసి దానిలన్నీ తినలేక పాడే చాలా వేస్ట్ అవుతుంది కదండి ఫంక్షన్స్ లో ఇలాగా పెళ్లిళ్లలో ఏమైన్నా చిన్న చిన్న ఫంక్షన్
చాలా చాలా యి ఐటమ్స్ పెట్టకూడదండి ఫస్ట్ చాలా చాలా ఐటమ్స్ పెట్టడం వల్ల ఏది తినాలో ఏది తినకూడదు తెలియక వాళ్ళకి చాలా వేస్ట్ చేస్తారండి అదే తగిన మోతబులు పెట్టుకు అంటే లిమిటెడ్ గా తింటారు ఎంత కా వాళ్ళు అంతే తింటారండి అప్పుడు వేస్ట్ ఎక్కువ కాదు వేస్టేజ్ ఎక్కువ ఉండదు
అప్పుడు ఆ ఆహారం అనేది ఎక్కువ వేస్ అంటే అందవలసిన వాళ్ళకి మంచిగానే అనపిసుతుంది
అందుతుందండి ఒకవేళ మనకి మనం తిని మిగిలిపోయింది అనుకో అది వేస్ట్ చేయకుం డా అనాధ పిల్లలకి మనము ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఇచ్చినా కూడా మనకి మంచి మంచి జరుగుతుంది కదండి వాళ్ళు క వాళ్ళకి కడుపు నింపినట్టు అవుతుంది
చు కూడా అలా వేస్ట్ చేయకుండా పక్కన వాళ్ళకి పెట్టడం మంచిది
హోటల్స్ లో కాని రెస్టారెంట్ లో కాని మనము అంటే ఫంక్షన్స్ లో గాని ఇలాంటప్పుడు ఒకవేళ మిగిలిన అన్నాన్ని వేస్ట్ చెయ్యకుండా అనాదా పిల్లలకి పెట్టినాం అనుకో వాళ్ళకి కడుపు నింపిన వాళ్ళకి అవుతాము
వాళ్ళుకి కడుపు నిండుతుంది ఆహారం కూడా ఎక్కువ వృతా కాకుండా ఉంటుంది
అవునండి
ఇంకా చాలా గొప్ప విషయాను షేర్ చేసుకు అనా మంచిగా ఆహారం మంచి ఆరోగ్య మంటారు కదండి అది ఎప్పటికీ మనం గుర్తు గుర్తు పెట్టుకోవాలి ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే మంచి హార ఆ హా ఆహారం అనేది తీసుకోవడం మనకి ఎంతో ఎంతో అవస
ఇప్పుడు అందుకేనండి చాలా మంది అంటే పూర్వకాలంలో ఎలా తినే వాళ్ళ అలా తినడానికి ప్రయత్నిస్తున్నారండి
అవునండి అయినా చాలా చాలా కృతజ్ఞతలు అండి మీకు మీ మీతో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇలా మనకు పంచుకోవడానికి
ఆ ధన్యవాదాలండి రే మల్ి ద కొంట